ఆ
ఆ చెప్పక్క ఆ చెప్పక్క ఏన్ పడతంద
నా ఇన అత స అన్ననే
ఆ చెప్పక్క ఏదో ఆడ తల్
ఆహా అదే మధ్యాహ్నం లేవని చూసినా మధ్యాహ్నం మాట్లాడదాం అనుకున్న
నువ్వు ఫోన్ చేస్తే అప్పుడు అప్పటి నుంచియినా మాట్లాడదు అక్క టైం పాస్ మంచిగా
అవునా ఏమో పని కాడా
అట్లా టవాలు కడతాం కదా చెవుల మించి అట్లా చెల్లు పెట్టుకొని ఇక చేతుల తోటి పని నోరు తోటి ఉంది వాళ్ళకి
మా చేతుల తోటి ఇస్తాం కదా బొచ్చే తోటి
అవునవును
పోనిట్లా టవల్ కింద పెట్టుకొని మాట్లాడతా నా కూడా గుర్తులేదా అక్క
అవునా ఆ రాత్రి అన్నంగా రేప్ ఇ ఆ ఇంటికైనే ఉంటది కావచ్చులే అన్న రాత్రి మా త అప్పుడు మాట్లాడిన అయిప్ పోసలు
మారే అసలు నేను ఇంటి కాడున్నాని టాస్క్లు చేద్దు
అవునా అసలు వాడు పండుకుంటాం చూసిిన మెసేజ్ రేపు స్కూల్ ఆఫ్ డైనాఫ్ ఫుల్ డేనా అని మెసేజ్ చూసేటప్పుడు ఈ మెసేజ్ కూడా పో ఇయ్యాలియ్య నైట్ ఓకే రేపు ఒక రోజే లాస్ట్ అట్ట మాట్లాడాలంటే రే మాట్లాడదాని లేరా అన్న ఇగా పెట్లా కాలీగా ఉంటాము కదా మాట్లాడ చాయిది కదా ని నేను అనుకున్నా ఇగ నువ్వు పొద్దిగాల పనికిపోయినా ఏపోయితే మరి పడతయో పడయాసలు
పడతాయి అక్క అన్ని కౌంటింగ్ చేసి ఒకసారి పడుత్ అంతే ఇప్పుడు లాస్ట్ డేట్ కదా ఇయల పన్నెండు దాటంగానే మీకు పడుత్ తే
అవునా ఆకాష్ ఫోన్ చేసిండు మధ్యాహ్నం ఏం ఆ అసలు మాట్లాడనికంటే ఎవరితోటిైనా మాట్లాడితే పడితే వాడే లేకుంటే లేదన్నట్టు
అవును మరి ఒక్క నిమిషమేమి మ్మ్ ఒక్క నిమిషం మాట్లాడిన చాలుగాని ఆ చెప్పు
ఆయన కాలేజీలో ఉన్నడేమో ఎత్తలేదు భరత్ కాడికి పోతే పోయిన్నా నిన్న హైదరావది పోయిందిగా
హైదరాబాద్ పోతే మాట్లాడల్ లే
ఆ కాలేజీ లో ఉన్నాడు మీ తెల్లే ల భరత్ కడివెందు భరత్ మాట్లాడు పైన టాస్క్ లు అయిపోయినాయా కదా అనిపోతే మనను అయిపోయినయి అయిపోయినయి పైసలు పడుతాన్నాయి నాకు అది ఇది అన్నది దట పోతేనే నాయకుడు రెండు ఉన్నాయరా ఫోన్ లో సేవనే ఉంది చఛార్జింగ్ చార్జింగ్ పెట్టినాక మాట్లాడతానదట
దే వాడకెతేేవి ఇజా కవాము
అవునా ఆన్గా
సల్మా కానీ మాట్లాడరా అంటే సిగ్గుపడతాండు
సిగ్ ఇంకవనా అ ఏం తెలివదు సంస్కారం మంచి పలకరిీ
అన్నీది ఎల్సుగాని దేశం మొద పైకి చూడ అనే అది
నల్లి అవును మంచిగా మాట్లాడడం పలకరియడాలు సరదాగా ఉండడాలు అ
న్నన్న చిన్నన్న ఫడ్గాకవ
ఆయన అసలు ఎప్పుడు మాట్లాడినన్న ఇప్పుడు నా అంట అంటడుగానీ ఆయన అసలు
మరే పెద్దైనా వస్తున్నారు చిన్నైనా ఏదో అట్లాి త్తడగా మరి ఏ ఏం చేయన ంత ఏంద తెల్న్ అట్టా త బలే గసల తం అంటే నెంబర్ వన్ ఫ్రైస్యవచ్చక్క
వాళ్ళంత డ్రామ
మీ పండు కూడా మంచిగా అక్క అని పిలుతాడు అది ఇది అంటాడు అరే అక్కన మాట్లాడ్ర అక్కన మాట్లాడ్ర చల్ చల్ అంటాడు
అవునా ఎప్పుడు ఫోన్ లోన
ఆ మొన్న మన ఫస్ట్ రోజు నేను మి
ఆ ఆ ఆ
చెట్టు కిం అయ్యల చెప్పిండు అక్క ఇట్లా మాట్లాడక్క రెండు వేలు వత్తయంట సరేనాన్న యాప్ ఎక్కి అంటే ఎక్కిచ్చిండు అయితే నువ్ ఐదు సాళ్ల మాట్లాడరాదు రా నాకు ఐదైతయింటే అసలు మాట్లాడతలేడ ఆక్ క్క చాల్ సేపు బతిలాడ నా ఆకాశే మూడు సార్లు మా మాట్లాడిండు పాపం
అవును ఆకాష్ మాట్లాడుతాడులే అయనకు ఓపికా బానే ఆ వాళ్ళప్పుడు స్టార్టింగ్ లో బయటికే రాక్ పిలుస్తమండి మేము వచ్చిన కొత్తల ఊకె లోపలిదోలి గేటు కేసి తాలం వేసేది మా వాళ్ళు ఆడు తంటే ఇగ ఊకె బయట ఆడ ఆడతారు మా పిల్లలు బయటకిరారు ఇగ వాళ్ళ పిల్లల బయటకిరారు ఆ శ్రీలత గిన లక్కీ గాడు అందరిని కో ఉద్దోరోలన్నీ తీసుకొచ్చి బజారు మోపు చేసిండు ఎక్కడెక్కడ ఒళ్లు వచ్చి బజార్ దాపురం అయిళ్ళూ అది ఇది అని తిట్టేది అనంగ అనంగా నేను నా పిల్లల ఫోన్ ఇయ్యాను పేకట అలవాటు చేయలేదు వాళ్ళు బయట ఆడుకుంటేనే వాళ్ళు మంచిగా ఎదిగే టైం లనే ఫిజికల్ యాక్టివిటీ బాగుంటది ఆ కరాబు కాకుండ ఉంటాయి స్కూలు వేసినంక కొద్సేపు ఆడుతేనే వాళ్ళ మైండ్ ఫ్రెష్ అయి తది ఊకె ఇంట్లో తోలి గేట్ ఏసీ పేకాటల్ నేర్ ర్పియలే పబ్జీలు నేర్పియలే ఫోన్లు ఇయడం నేర్పియలే నేనని నేన అన్నా ఇగ అన్నాకాంచీ మెల్ల మెల్ల గా మెల్లమెల్లగా వాళ్ళు అలవాటు అయ్యి ఇప్పుడు ఇగ వాళ్ళే మొత్తం క్రికెట్ అంటే పిచ్చి మావాడు క్రికెట్ లేకుండా బ్రతకాడు క్రికెట్ ఏది తంటాడు క్రికెట్ ఏది ఆగుతాడు అన్నట్డు చెప్పుకుంటాడు ఆ ఆట ఆడ్ డమే తెలవదు వాళ్ళలకు హోలీ ఆడ్డంమే తెల్వదు హోలీ ఆడుతాని హోలీ పటుకొని పోతే గేట్లు వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అందరు కలిసి ఆ ఇప్పుడు తక్ క్కువ అప్పుడు ఇంకా అయంతనే ఒక గిట్లా బ పట్టుకొని లక్క కడిగితే జప్పున గేటు వేసుకునేది వాళ్ళ అమ్మ కూడా అంత గేటు వేసుకుంటే అప్పుడు ఆయన అవునంగా ఇన్వేనా కలెక్టర్ బిడ్డవా మినీష్
అరే చిన్ను వేణు మామ వత్తండు రా మే ఇష్టం ఇగో సానం చేపోర్రి
అవునా చిన్న రాష్ట ఇల్
రాసినం అక్క మీరు రాసిర
ఆ ఇచ్చిన
మేము కూడా అంతె
ఉం ఇగ మళ రేపాటు పోతే ఎక్కువయి అయితే కదా మళ్ళా రేపు ఏదైనా గుడి పోయినా ఆడేస్తాం ఒకవేళ అటు భద్రాచలం పోయినా ఎక్కువనే అయితే నిన్న వచ్చిండు వేనాన్న వచ్చిండు కాగానీ అంకులు ఫోన్ చేయన్న ఇళ్ళతే నేను మళ్ళా వంద రెండు వందలుతే ఏమనుకుంటారో అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆయన ఎంత నచ్చుకున్నాని ఫోన్ చేయంటే చేయలేదు మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వచ్చిరు ఇక అన్నయ్య లేడు మళ్ళీ ఇప్పుడు కూడా లేవంట రేప్ పండుగే పోతుంది ఎంతో కొంత నాకని రెండు వందల ఒక్క రూపాయి ఇచ్చిన
ఉం ఆ
ఆ ఆడ కూడాడ ఎత్తే పోతది ఇగ
నిన్ పనికె పోతన్న కే ఏముంది ఆ అ ఉం దేవరంద్ర ట అక్క అంటే ఇచ్చేటో డు సెవన్ హండ్రెడ్ ఇచ్చేటోడు ఆర ఇద్దరు పొత్తులా ఇగ వెయ్యి అక్క వేరే అక్క ఇచ్చే అయితే పన్నెండు వందలు
ఆ అవునా
డైలీ పోతే వెయ్యి ఏడు నిమిషాలయింది ఇంకొ క్క నిష్
పొద్దున ఏమి కూర చేసినావ్
పొద్దున టమాట పచ్చడి అక్క
అవునా మాది ఆలుగడ్డ
బా సాయి ఒక్కటే నవుతన్ది ఈగో కొంతమంది గిట్ట్లనే మాట్లవి చ్చలేసింది నువ్వు మాట్లాడుకుండాలి అనుకుంటు వేరే టోలు మన ఇద్దరు ఎదురుంగ ఎదురు మేడం మన నా ఆకాశ నం మాట్లాడతాంటే వినోద అక్క చూసా చూస ఏ వీళ్ళక ఏమైంది వీళ్ళిద్దరు మాట్లాడతారు అంటారు
అవును మొన్న లక్కీగడ్ కూడా ఆడ అంట అంటే ఏంటిది ఏంటిది ఎందుకు అంటుందట
ఉ అదే నేను జెప్పిన ఏ ఇట్లా అప్ అక్క అంటే మా హతం కూడా కదా అంటే అది మరి మాట్లాడాలి అక్క అందరి తటే ఏన అంటే ఆడలు ఆడలు మాట్లాడుకోవాల అంటే మ ఆడలా అందరూ లేరు యాప్లా నేను ఒక్కదాని అంటే ఇప్పుడు పోరగాళ్లతో ఉన్నవాడు నా చెప్పి నేను ఉన్నా అన్న
అ
అవునా ఆ